హలో హలో హలో హలో
చెప్పండి
ఆ మనం పండగల గురి హలో ఆగస్ట్ లో హలో
చెప్పండి
ఆ ఆగస్టు లో శ్రావణ మాసం శ్రావణ మాసం వస్తుంది అందులో వరలక్ష్మి వ్రతం చేస్తారు మాట్
శ్రావణ మాసం గురు వి రించి ఆ ఏమో చేస్తా కంటునరా ఆ
ఆ శ్రావణ మాసంలో మేము లక్ష్మీదేవిని పూజిస్తాము
అవునా
లక్ష్మీదేవికి వ్రతం చే
మాకు ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి అఅంద్ ఆ రోజు పన్ పి పిండి వంటలు మరి మీరు
మేము కూడా చిన్న చిన్న వంటకాలు చేసుకుం పొంగలు పాలన్నం సేమియా బొబ్బట్లు ఇలాంటి ఐటెమ్ చేసుకుంటాం ఇలాంటి పదార్థాలు చేసుకుంటాం శ్రావణ మాసంలో అక్కడే ఉం హలో
ఆ చెప్పండి
ఆ శ్రావణ మాసంలో మీరు ఎలా చేసుకుంటారు
సాధారణంగా ఆ బోనాల పండగ కూడా జరుగుతుది మా ఇంటి దగ్గర
అవును మా ఇంటి దగ్గర కూడా జరుగుతుంది బోనాల పండుగ కి మేము హ్మ్ బోనాల పండుగకు మేము ముత్యాలమ్మకు బోనం చేసుకుంటాం
కొత్త బట్టలు కొనుక్కుంటారు కదా
ఆ బోనం బోనం చేసి తల్లికి చెల్లించడానికి ఊరు బయట ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్తాం
మేము గురువారము శనివ ఆదివారము ముత్యాలమ్మకి పాయసం చేసుకొని వెళ్తాము
ఇంకా బట్టలు పెట్టుకుంటాము పెద్దలకి
ఆ మ మేమో ముత్యాలమ్మ కు బోనం చేసి బట్టలు పెట్టుకొని ఆ కోడి పిల్లను కళ్ళు శాక ఇట్లాంటివి ఆరబోస్తాం బెల్లం శాక
అవునా అయితే మేమేమో ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి స్వామిది పొద్దున్నే లేవగానే ఇట్లా వంటలు అవన్నీ తయారు చేసి దేవునికి పూజ చేస్తరు ఏడు వారాల వ్రతం లాగా ఏడు వారాలు శ్రావణ మాసం నుంచి స్టార్ట్
ఆహా వెంకటేశ్వర స్వామి
ఆ మొదటి వారం స్టా ఆ మొదటి వారం నుంచి ప్రతి రోజు ప్రతి వారం శనివారం పూజ చేయాలి తెల్లవారు తెల్లవారుజామున లేసి
అవునా మేమేమో ప్రతి శుక్ శుక్రవారం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూ పూజ చేసుకుంటాం
శుక్రవారం లక్ష్మీదేవియా ఇంకా గురువారం కూడా మనము అక్కడ దేవుడి దగ్గర కోడిని కోస్తారు చూడండి అది ఏంటిది
గురువారమా ముత్యాలమ్మా దగ్గరనే కదా
ఆ అవునవును ముత్యాలమ్మ టెంపుల్
ఆ అక్కడే చేసుకుంట్రు గురువారం బుధవారం ఆదివారం బోనం చేసుకొని చెల్లి ఉచ్చుకుంటారు అక్కడే
చుట్టాలందరూ క వ చ్చి పండగకి పిలుస్తాము మా నాన్నగారు పిలుస్తారు మా అక్కలు అక్కయ్యలు తమ్ముళ్ళు మా మామలు అందరూ వస్తారు మీ దగ్గర అలా జరుగుతదా అండి
మా దగ్గర కూడా అలానే జరుగుతుంది
అవునా ఎ ఏ ఎక్కడ ఆ ఏ ఎంత అంటే దేవుడు ఇంకా ఆటిని
చిన్న చిన్న శ్రావణ మాసంలో, చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళిలు, ఇలాంటి ఫంక్ష న్స్ కూడా వస్తాయి. పెళ్ళిల్ ఎక్కువ జరుగు, ఆ. పెళ్ళిళ్ ఎక్కువగా జరుగుతాయి.
పెళ్ళి కాగానే ఒక రథం చేస్తారు. స్వా సత్యనారాయణ స్వామి రథం. తెలుసా మీ కు. ఆ రోజు పిండి వంటలు చేస, పిండి పాయసం చేస్తారు. దేవుడికి చాలా ఇష్టం అంట.
ఆ సత్యనారాయణ వ్రతం ఇళ్లల్లోకి వస్తారుగా కొత్తగా ఇల్లు కట్టు కొని, ఆ రోజు కూడ చేస్తారు. ఆ
ఏదైనా మంచి కార్యక్రమం కోసము పూజ చేస్తారు. మా ఇన్ టి దగ్గర.
మాక్కూడ అలానే చేస్తారు. వ్రతాలు, నోములు, ఇట్లాంటివి ఉంటాయా మీ దగ్గర?
ఆ సా కార్తీక మాసంలా, రోజు దీపాలు పెడతారు. తెల్ల తెలవారు జామున, ఇంకా సాయంత్రం కాగానే, చీకటి కాగానే.
ఆ శివాలయానికి ఎల్లరా? శివాలయానికెళ్లి దీప, ఆ. దీపాలు పెడతాం మేం కూడ
ఆ దీపావళి పండుగ రోజు, మనం దీప, మీరు, దీపాలు పెడతారు ఇంకా
దీపాలు పెట్టి మేమ్ నోముల్ నోచుకుంటాం. మీరు నోచుకుంటార నోములు?
ఆ మాక్కూడ ఉన్నాయి నోములు. సంక్రాంతి నోములు ఉంటాయి, దీపావళి నోములు సంక్రాంతి నోములు, ఆ ఇంకా మనం ది దీపావళికి తెల్లవారుజామునని దీ నాన్నగారికి, తమ్ముళ్ళు ఇంట్లో మోగవాళ్ళకి దీపం ఆరతిస్తారు.
అవునా అలా చెయ్యరు. మేము
మరి మీకెలా జరుగుతదండి?
మేమేమో కృష్ణుడు, సత్యభామ, కృష్ణుని రాక్షస మీద సత్యభామ గెలిచినందుకు మేము పార్టీ చేసుకుంటాం. ఆ రోజు.
ఓహో అది జరుగు తదా మీ దగ్గర మాకేమో నైట్, సాయంత్రం కాంగానే, బా బులు కాలుచుతాం
ఆ మేము కూడ యాటలది ఎక్కువ ఈ యాటల్ గోస్కోని, ఆమ్ చాలా బాగా సంబరాలు జరు జరుపుకుంటాం ఆ రోజు. సంబరాలు జరుపుకొని, సాయంత్రం వేళలా ఆ దీపాలు పెట్టి బాంబులు గాల్చుకుంటాము.
ఆ కొత్తింటి మా ఇన్ ట్లో అళ్ళు అక్క వాళ్ళ ఆయన ఉన్నార్ అనుకోండి, వాళ్ళు దస్ త్రా గి పండక్కి బట్టలు తెచ్చుకో, బట్టలు తెచ్చుకోమని మా నాన్నగారు ఇస్తారు. మరి మీకు కూడ అలానే జరుగుతదా?
మాకేమో దీపావళి రోజు పెట్టుకుంటాం అలా కొత్త బట్టలు కొత్త అల్లుడికి, బిడ్డకి అలా పెట్ ట్టి దీపావళి కట్నం అని ఇస్తరు.
ఎ
మీ దగ్గర సిగ్నల్ ఉండట్లేదు అనుకుంటా!
ఉంది. ఉంది.
ఆ
మాట్లాడండి వినిపిస్తుంది
కాలు కట్ అవుతుంది మధ్య మధ్యలో వినపడలేదు నాకు
ఆ వినిపిస్తుందండి చెప్పండి మీరు మాట్లాడేది అర్థం అయితుంది నాకు
హ్మ్ శ్రావణ మాసంలో ఇంకేం చేసుకుంటారు
మేము మంగళవారం వెళ్ళమ్మాకు పెట్టుకుంటాము బాపని వెళ్ళమ్మ మాకు అంటే మొత్తం కూరగాయల వంటకాలే దేవునికి సమర్పిస్తాం మేము మరి మీకు ఎల్లమా ఉందా అండి
మాకుెళ్ళామ లేదు మా అమ్మ వాళ్ళు జరుపుకుంటారు గుడాలు కళ్ళు తెచ్చి ఎల్మమణి పెట్కుంటరూ
ఆహా కళ్ళు ఓహో
కళ్ళార పోసి గుడాలు వేసి బోనం చేసుకుంటారు అమ్మ వాళ్ళు అక్కడే కొంతమంది అయితే ఆట ఆటలు వెళ్ళమని ఆటలు కోసి పట్టణన్ని ఇస్తారు వెళ్ళమ్మకి
దసరాకి ముందు తొమ్మిది రోజులు బతుకమ్మని చేస్తారు కదా రో జు
ఆ చేస్తాం మీ దగ్గర చేస్తారా
ఆ రోజు జరుగుతుదండి మా దగ్గర మరి మీది
మాదగరా కూడా ఇది జరుగుతది
మ్మ్ హ్మ్ రో ఒకరో కొత్త బట్టలు వేసుకుంటాం సద్దులు బతుకమ్మ అని అంటాము ఆ రోజు చాలా బాగు ఉంటది ఆ రోజు మీ దగ్గర ఏ రోజు మంచిగా చేస్తారు
మా దగ్గర సదుర బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మను పెద్దరాంసార్ అంటారు ఆ రోజు ఎంగిలి బతుకమ్మని తిన్నాక బతుకమ్మ వేరిస్తారు అదే సద్దుల రోజు తినక ముందు ఉపవాసం ఉండి ఒక పూటంతా ఉపవాస ఉండి బతుకమ్మ వేర్చి దేవునికి గౌరమ్మను చేసి దేవునికి పూజ చేసి గౌరమ్మకు హ్మ్ పట్టు శారీలు అవన్నీ చీరల గిట సమర్పించిన తర్వాత
మా దగ్గర మా దగ్గర అలా కాదు మధ్యాహ్నం కాగానే మా నాన్న మ్మాయిన నేనైనా కూర్చొని పూవులనీ మా నాన్నగారు దేవగాని మేము అన్ని పెడతాము తర్వాత దేవుడికి ఎట్టి వెళ్తాము
అవునా మేమేమో ఇంటి దగ్గర పూజ చేసుకొని ఆ అక్కడికి చె చెరువు దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ ఆటలు ఆడి చెరువులో బతుకమ్మ సమర్పించి వస్తాము
మాకొక్కడా రోజు పెసర్పాప్పు ప్రసాదంగా పేడ తారు ఇంకా మనకి ఆ బతుకమ్మకి భక్షలు లెక్క అవి ఇవి చేస్తారు ఇంకా ఆ చుట్ట
మా దగ్గరనేమో మా దగ్గరనేమో రవ్వలడ్డు బందు లడ్లు ను్వుల లడ్డు లు లడ్డూ ఇట్లాంటి ఇట్లాంటి పదార్థాలు చేసుకోని దేవునికి సమర్పించుతాం ముద్దపప్పు ముద్దపప్పు అన్నం ఆ మాది కూడా అంతే పప్పు ఆ పప్పు పప్పు అన్నం ముద్ద పప్పు అన్నం చేసి దేవునికి పెట్టిన తర్వాత మేము తింటాం
అవునా సా మాకేమో పప్పు సాంబార్ నెయ్యి నెయ్యి నెయ్యి అనే ఇది ముఖ్యమైనదండి మాకు వంటలల్లా
మ్
ఇంకా ఒక ఒక పండుగ ఉంటది చూడండి. అదేదో ఉంటది సంక్రాంతి తర్వాత ఇప్పుడు రా ఓలీ వచ్చింది కదా మొన్న మొన్న
ఆహా ఉగాది ఉగాది పచ్చడి చేసుకుంటార మీరు?
ఆ చేస్తాం ఉగాది కూడా ఉగాది పచ్చడి. మా నాన్నగారు మా ఒక గిన్నె కు కుండ లో అన్ని కలుపుతారు మస్సు మస్తు ఉంటది సూపర్.
అ అయితే ఈ నెల పంతొమిది తారీఖు వచ్చింది ఉగాది రోజు తీపు చేదు అ ఇలాంటి రుచులన్నీ తెలి కొత్త కొత్త సంవత్సరం మొదలు అవుతుంది కదా
అవునవును ఆ రోజు మా అమ్మగారు పొద్దున్నే లేసారు. మేము బయట పొద్దున్న లేసి ముగ్గేస్తాము అండి. మరి మీరు వేస్తారా ముగ్గు?
ఆ వేసుకుంటాం
హ
హ హా
మా ఇంట్లో మా చెల్ల ఉంటది. కానీ ఆమెకి ముగ్గులు రావు. నాకేమో వచ్చు ఆమెకి పనే
ఓకే. ఓకే.